హాయ్ బ్రదర్ తిన్నరా ఆ ఆ తిన్నాం మీరు తిన్నారా ఉహుమ్ ఉహుమ్ మీకు మ్యారేజ్ అయిందా ఆ ఆ అయ్యింది అండి ఓ మీ దాంట్లో హ్మ్ అంటే మీది ట్రెండింగ్ కొంచెం వేరు తిరిగా ఉంటుది కదా మా మా ఇంట్ హిందూవులాగా ఉండదుగా మ్యారేజ్ ఆ మేము ముస్లిమ్స్ కాబట్టి మా పెళ్లి పద్ధతులు మీ పెళ్లి పద్ధతులు కొద్దిగా వేరే ఉంటాయి చెప్తారా తెలుసుకుంటా
ఓకే ఓకే పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయి ఏందని చెప్పాలా ఓకే చెప్తాను రైట్
చె అయితే ఏ లేదండి ఇప్పుడు హిందువుల కాచ్చు ముస్లింలలో కాచ్చ పెళ్ చేసుకోనికి ముందు అమ్మాయిని చూస్తాం కదా చూా అదే వి మేం కూడా అమ్మాయిని చూస్తాం చూస్తారా ఆ ఓకే ఆ పెళ్ళికొడుకు మా చుట్టాలబ్బాయ్ పోయి అమ్మాయికి చూస్తుండేవాళ్ళు దూరం నుంచి ఎంత దూరం నుంచి చూస్తాం ఆ ఆ చూస్తాం అది కూడా ఓకే మా దాంట్లో అంటే హ్మ్ ఆ ఫస్ట్ ఫోటో వస్తుంది ఫోటోలో ఓకే అన్న
ఇప్పుడు వాళ్ళకి కూడా మనకు నచ్చినప్పుడు మనం వాళ్ళకు నచ్చినప్పుడు హ్మ్ ఓకే అనుకున్నప్పుడు ఇద్దరు ఓ ఏ ఒక అభిప్రాయం మీదకి వస్తే వెళ్ళి చూస్తారు చూసిన తర్వాత అమ్మాయి ఓకే అంటే అమ్మాయి వాళ్ళు అబ్బాయి ఓకే అంటే అబ్బాయి వాళ్ళు ఇదంతా అయిపోయిన తర్వాత ఆ పెళ్ళికి సంబంధించిన మాట ముచ్చట మాట్లాడుకొని వాళ్ళు కూడా మనం ఎట్లా పోయి చూస్తాం అబ్బాయి వాళ్ళము అమ్మాయి వాళ్ళు కూడా ఒక రోజు టైం టైం ఇచ్చి వాళ్ళు కూడా వస్తారు ఆ సేమ్ వాళ్ళ వాళ్ళు వచ్చి చూసుకుంటారు చూసుకున్న తర్వాత అబ్బాయి మంచి మంచోడా కాదా తాగుతాడా తిరుగుతాడా ఏమనా అలవాట్లు ఉన్నాయని వాళ్లు ఎంక్వయిరీ చేస్తారు
చుట్టుపక్కల వాళ్లు అడుతారు కదా చుట్టుపక్కల అంటే ఆ అతను క్యారెక్టర్ గా సంపాదదిస్తా లేదని మన మన దాంట్లో నన్చురల్ గా అడుతా ఉంటరు అవి కామన్
అట్లనే మా దాంట్లో కూడా అడుగుతారు అడిగి తెలుసుకొని ఇక ఓకే అన్నప్పుడు ఇక మాట ముచ్చడ అవుతుది కట్నం గిట్నం మొత్తం మాట్లాడుకుంటారు ఇచ్చేట వాళ్ళు ఇస్తారు ఏనోళు ఇయారు మా దాంట్లో ఏంటంటే కట్నం అట్లనే మా దాంట్లో కూడా అడుగుతారు ఓకే అన్నప్పుడు బంగారం కావచ్చు ఆ మనకి చంచ నుంచి చిన్న చంచా నుంచి పెద్ద గిన్నెల వరకు ఆ స్టీల్ సామానా చిన్న చెంచా నుంచి పెద్ద గిన్నెల వరకు గ్లాసులు జగ్గులు మగ్గులు ఇక మన ఇంటికి సంబంధించిన జీవితాంతం మనకు సంబంధించిన
మా దాంట్లో అట్లా కాదు మాకు కట్నం ప్రియారిటీ ఇచ్చారు వారు సాఫ్ట్వేర్ అంటే కనీస యాభై డెబ్బై లక్ష దాకా కడతారు గిన్నెల నుంచి పక్కకు పెట్టు వాడికి గిన్నెలు ముచ్చట అది ఏముండది మాకు ఆండు ఫస్ట్ అస్తా ఇవరా కట్నం ఒక వాళ్ళ సాఫ్ట్వేర్ ల్యాండ్ ల్యాండ్ ఇస్తారా ఇవ్వరా కట్నం వాడు సాఫ్ట్వేర్ అయితేనేమో డెబ్బై ఎనభై లక్షల మామూలు అయిత ఒక పది పదిహేను లక్షలు ఆడతారు కానీ మీక నీ దాంట్లో కట్నం ప్రియాటీ మీరు చేస్తున్నారంటే ఇంకా చాలా గ్రేట్ మాకంటే మీరే చాలా గ్రేటు
ఆ కట్నంకి ప్రియాతి ఇయ్యరు ఎందుకంటే ఇస్లాం మతం చట్టం ప్రకారము కట్నము తీసుకోకూడదు కాకపోతే కొంతమంది తీసుకుంటారు ఇప్పుడు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు కాకపోతే కట్నం అనేది ఆశించొద్దు కట్నము తీసుకోవద్దు తీసుకోకూడదు ఒకవేళ వాళ్ళ ఇచ్చినా కూడా అది ఏ రూపంలో బహుమతి రూపంలో కాకుండా వాళ్ళ అమ్మాయి కోసం బంగారం అని పెడతారు ఆ ఆ లేకపోతే బహుమతి రూపంలో ఇస్తే స్వీకరించాలిగాని ఇంతఘట్నం అయితే ఈ అమ్మాయిని నేను వివాహం బహుమతి రూపంలో ఇస్తే స్వీకరించాలి గాని ఇంత కట్నం అయితే ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటాను జీవితాంతం చూసుకుంటా అనేది ఒక అగ్రిమెంట్ కిందికు వస్తుంది కాని అట్లా తీసుకోవద్దు ఆ జీవితం అనేది ఇద్దరు మనసు ఒకరి మీద ఒకరు మనసు పడి ఇద్దరు ప్రేమతోని
అవును అవును చేసుకుంటారు కరెక్టే
ఇది బిజినెస్ కాదు ఏంటిది ఇంత డబ్బులు ఇస్తే నేను పెళ్లిి చేసుకుంటా ఇంత అయితే ఇది బిజినెస్ కాదు ఏంటిది ఇంత డబ్బులిస్తే పెళ్లి చేసుకుంటా అంటే ఇక్కడ అమ్మాయికి అబ్బాయి మీద అబ్బాయికి అమ్మాయి మీద అభి అభిప్రాయం ఎక్కడ ఉంది ఈ కాన్సెప్ట్ అనేది మన ముస్లింలలో ఇస్లాం లో దీన్ని బహిష్కరించరు కట్నాన్ని
ఓకే అవును ఇది ఒక బిజినెస్ టైప్ లాగా ఇది ఓకే అవును ఒక బిజినెస్ టైపులో చేస్తున్నారు తెలుసా ఇప్పుడు ఒక అమ్మాయిని కొనుక్కున్నట్లే చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్
ఆ అమ్మాయి కొనుక్కున్నట్టు అట్లా కాదు అమ్మాయి మనల్ని కొనుక్కున్నట్టు ఆ ఎట్లా ఇప్పుడు మనం అనుకుంటాం అమ్మాయి దగ్గర మనండబులు అడుగుతాం అంట అమాయి మననుకుంటాంది ై లక్షలు చేసుకుంటాడే యాభై లక్షలు పడేసి నేను నిన్న నా కా వ చేసుకున్నాను
అవును అది కరెక్టే అవునువును
ఇ గోడవైతేమంట మాకు పుణం చేస్తున్నారా మా పుణ్యానికి చేస్తున్నారా నాకు మా మా పేరెంట్స్ యాై క్షలులి ఇచ్చు ఆ డెబ్బై లక్షల ల్యాండ్ ఇచ్చారు తర్వాతికి ఇరవై లక్షలు పది లక్షలు సంబంధించిన నగలు నగలు అంటే ఆభరణాలు బంగారం కావచ్చు వెండి కావచ్చు అవీ ఇచ్చినాం పుణ్యాన్ని చేస్తున్నావు నువ్వు కాకపోతే నీ అయ్యం చేసుకుంటా అ విడాల్కు అందుకోసమ అవుతాను ఇప్పుడు ప్రజెంట్
అవును ప్రెసెంట్ విడాయకులు ఎక్కడి ఇప్పుడు రీసెంట్ ఇస్ాగ్రామ్ లో ట్రెండ్ కావట్లేదా వాారుళ పెళ్ళైన మూడు రోజులకి నాలుగు రోజులకేకి కుక్కర్ రైస్ కుక్కరు నీళ్ళ ఉంచడం ఇష్టం లేని పెళ్ిళ్ళలు అవన్నీక్కువ అవుతున్నాయి కట్టని కష్టపడి అమ్మాయిని ఫస్ట్ అడగాలి మీకు ఇష్టమగాలి కష్ట ఆశపడి చేసుకోడానికి వాళ్ళ జీవితాలు ఆగమవుతాని మొత్తం
ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ఇది కలికాలం అంటే కలికాలం అంటే నమ్మే వాళ్ళు అమ్ముతారు నమ్మని వాళ్ళు అమ్మరు కలికాలం అంటే ఏదో కలికాలం అంటే ఏదో కాదు ఇదే కలి కాదు అంటే ఇప్పుడు జరిగే అనర్థాలన్నీ వాటికిే సూచిస్తాన్నాయి కలికాలంలో ఏముంటది అస్ే ఇటు ఊరికిక విడాకులయే దం దంపత అప్పుడప్పుడు లేకపోయేవాళ్ళు ఇప్పుడు ఒక సందువు గా ఒక్క సందు ఒక గల్లీకి ఒకటి ఒక బజార్ కు ఒకటి విడాకులు అయిన మహిళలు ఉంటారు ఒకప్పుడు ఒక ఊర్లో ఒక ఒక మహిళా వి విడాకులు తీసుకుంటంటే అరే అది ఇష్టం అని చెప్పటోలు
ఇంటికొరు ఉంటారు క కానీ ఒక రెండు మూడు సంవత్సరాల తరవాత సురాదు రాదు ఇంటికొరు ఉంటారు
ఏంటిది ప్రళయ కాలానికి ముందు వ
సూచనలు
ఇంకోటి ఏంటంటే వీడియో కాల్స్ ఇప్పుడు ఇక్కడ ను అక్కడ ఈ ఫోన్స్ రావడం వల్ల కూడా ఏమైందంటే పెళ్లి వల్ల క్లాస్ ఇష్యూస్ వస్తు ఉన్నాయి ఫోన్స్ ఇంత ముందు ఫోన్స్ అవైలబుల్ గా లేవు ఇప్పుడు ప్రతి మహిళా చేతిలో ప్రతి ప్రతి పురుషు చేతిలో ఫోన్స్ ఉంటాన్నాయి ఆ ఐ ఫెర్ లు పెడతన్నారు యూట్యూబ్ ఫేస్బుక్ లని ఫేస్బుక్ లో మెసెంజర్స్ మెసెంజర్స్ తర్వాతికి ఇన్స్టాగ్రామ్స్ అని తర్వాత మనకి అంటే ఈ మనకు లేనటువంటి అన్నీ
ఆలోచనలు హు లేదంటే ఆలోచనలు మొత్తం మొత్తం కొత్త వాళ్ళ పరిచాలతోని స్తున్నాయిన్నట్టు
ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం వాట్సాప్ వాట్సాప్ ఉంది వాట్సాప్ లో చాటింగ్ చేస్తే అరే వాట్సాప్ ట్రాక్ చేస్తాం మనం ట్రాక్ చేస్తే ఏం వాట్సాప్ మన ఫోన్ లో తీసుకోవచ్చు అలా కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు వాట్సాప్ వాట్సాప్ పెట్టి ఇంకా వాట్సాప్ లో టెలిగ్రామ్ వచ్చింది అట్లా అట్లాంటిది సేమ్ ఒకచ్చేసి బిఐఓ అని వచ్చింది ఇటువంటి మెసెంజర్స్ వాడతారు దాంట్లో కూడా సేమ్ వీడియోస్ వీడియో కాలింగ్స్ ఆడియో కాలింగ్స్ మెసేజింగ్ చేసుకోవచ్చు
హు
అంటే ఇవన్నీ అనర్థాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే టే టెక్నాలజీ డెవలప్మెంట్ అయితే ఏంటి అంటే మంచి యూస్ కావాలిది చెడు యూస్ అవుతుంది ఈడ
అవున అవును చెడుకు యూస్ అవుతుంది చాలా అది ఇప్పుడు ఒకటి ఆ అదే కదా నేను అదే చెప్తున్నా చెప్పండి మీరు
గూగుల్ ఏం చేస్తుంది గూగుల్ మనము మంచి ఏదైనా విషయాలు నేర్చుకోవాలని సర్దిచేస్తాం అది అవునా కదా ఇక్కడ ఏం జరుగుతంది అంటే చిన్న పిల్లలు మూతి మీద మీసాలు రాని పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలు కూడా దాంట్లో ప్రోమ్ సైడ్స్ దాంట్లో అశ్లీలీలా చిత్రాలు చూస్తారు వచ్చిన తర్వాత ఇప్పుడు రేప్స్ కావచ్చు లేకపోతే సమాజంలో అత్యాచారాలు కావచ్చు అన్నిీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ కట్టడి లేకుండా గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే వీటిని ఫ్రోన్స్ ని బ్యాన్ చేయాలి బ్యాన్ చేసేస్తే ఏమింటంటే మంచో ల్ లేదు
ఇప్పుడు ప్రతి ఒక్కూ దీనికి దూరం ఉండాలి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ ఉన్నాయి ఫారిన్ అంటే అరబ్ కంట్రీస్ ఉన్నాయి అరబ్ కంట్రీస్ లో వీటికి యాక్సెస్ లేదు అక్కడ క్రైమ్ రేట్ క్రైమ్ రేట్ తక్కువ ఉండదు అక్కడ రే జరగవు రే జరగనే వెంటనే వాళను హత్య చేస్తర డా ఇక్కడ పదిరేపులు చేసి తరుగుత్తరు బయట
బయట తిరుగుతాడు వాని కి మళ్ళా వాని కి ఒకటి సెక్యూరిటీ గార్డు మళ్ళా వాని కి
ఆ అదే అక్కడ గవర్నమెంట్ ఏందన్టే ఒకసారి ఏమన్నా రేపు చేస్తే వాారికి నరిీ రోడ్డు మీద ఉరి తీ లేకపోతే వా సూట్ సూట్ చేస్ తరు దొంగతనం చేస్తే వాని చేయి తీసేసి వాళ్ళే పెన్షన్ ప్రొవైడ్ చేస్తారు అంటే మనము మారాలి లీ లో కాలిటీ అన్ టె ఏంటిది మనతో పాటు మన
చేపట్టాలి కదా ఖచ్చితంగా చేపట్టాలి అన్ని బ్యాన్ చేస్తేనే సమాజం అన్నది ఇంకొటి ఏందంటే క మీ మనకు ఇంస్టాగ్రామ్, ఫేస్బుకు ప్లసు ఇంకోటి ట్విట్టర్ లాంటివి అవి యాప్లు కూడా బ్యాన్ చేయాలి బ్యాన్ చేస్తే ఏందంటే ఆన్లైన్ పరిచయాలకు మోజు పడుతున్నారు ఇలా మోజు పడే ఇప్పుడు విడాకులు తీసుకుంటలు విడాకులు తీసుకొని కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త పద్ధతులు పె మళ్ళీ ఎనకటి ప్రాచున్యం రావాలంటే ఇవన్నీ బ్యాన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాన్ చేస్తేనే వెనకటి పద్ధతి లాగా ఉంటది ఉమ్
టె ఇప్పుడు ఇస్టాగ్రామ్ యూజ్ చేస్తన్నాం ఎగ్జాంపులు చిన్న మాట మాట్లాడుతున్నాం మనం ఇస్టాగ్రామ్ యూస్ చేస్తున్నాం ఇస్టాగ్రామ్ ఇంస్టాగ్రామ్ లో ఏం కావాలే మంచి మంచి రావాలే నార్మల్ రావాలి ఆ సగం సగం బట్ట సగం దుస్తులు ధరించిన మహిళలు దాంట్లో ఉంటారు అస్సల్
ఉమ్ లేదు లేదు
ఇటువంటి కాన్సెప్ట్ ఇటువంటి కంటెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే ఆ మనకి చేంజెస్ ఏమొస్తాయి
ఉమ్ ఆ ఏం లేదు చేంజెస్ ఏం రాదు కానీ మన టాపిక్ ఇంకా చేంజ్ అయితంది కానీ ఇప్పుడు ఇది మ్యారేజ్ టాపిక్ రండి ఒకసారి
ఓకే మ్యారేజ్ ఏం లేదండి మ్యారేజ్ వచ్చేసి మనము ఇట్లనే పెళ్ళి పిల్లలు చూసుకుంటు ఓకే అంటే సంబంధం మొత్తం ఫిక్స్ చేసుకోని పెళ్ళిలో మన హిందూ సాంప్రదాయం అయితే తాళిగడతారు కదా మీరు ఇక్కడ తాళిగట్టడం ఉండదు ఇక్కడ కాజీ అని ఒక మతాల గురువు వస్తారు వచ్చి వీళ్ళకి మీ మనసు పూర్తిగా నువ్వు ఈ వివాహాన్ని అంగీకరిస్తున్నావా అని మహిళ మహిళ దగ్గరకి పోయి అడుగుతారు అడిగితే ఆమె మూడు సార్లు అవును నేను అంగీకరిస్తున్నాను అంగీకరిస్తున్నాను ఎవరి ఒత్తిడి లేదు అంగీకరిస్తున్నాని ఆమె చెప్పాలే ఆ ఆ చెప్ చెప్పిన తర్వాత ఒక పేపర్స్ ఉంటాయి వక్ బోర్డ్ అంటారు వక్ బోర్డ్ కి సంబంధించిన ముస్లిం పేపర్స్ సొంతకాలు పెట్టిస్తారు ఈమె ఆ ఒప్పుకున్న సంతకం పెడితే తర్వాతకి వాళ్ళు
ఆ వాళ్ళు కూడా ఇద్దరు పెట్టాలే సేమ్ కొంచెం యాస్ చే కొంచెం విళ్ళది ఆపోజిట్గా మన క్రిస్టియన్ టైప్ లాగా ఉన్నది. కదా వాళ్ళుగూడా అట్లే చేస్
అవును అవును అయితే నెక్స్ట్ ఇటు వచ్చేసి అమ్మాయి బ అబ్బాయి దగ్గరకు వచ్చి సేమ్ అబ్బాయిని కూడా అడుగుతారు. వాళ్ళు కూడా అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా వివాహం చేసుకుంటున్నాను. ఎవరి ఒత్తిడి లేదని ఆయన కూడా మూడు సార్లు నేను ఒప్పుకుంటున్నాను. అని చెప్పాలి చెప్పిన తర్వాత అందరి సమక్షంలో చెప్పాలి. తర్వాత సంతకాలు పెట్టాలి పెద్ద
ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఉంటనే మ్యారేజ్ కు అను అను కులంగా ఉంటది కదా. ట్వంటీ టూ ట్వంటీ టూ ఉండాలే
ఆ అంటే ఆ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఓకే ఓకే అండి.
మన మీ దాంట్లో ఇప్పుడు అంటే లవ్వుకు ప్రాధాన్యత ఇస్తారా ఇవ్వరా?
లవ్వుకు ప్రాధాన్యత అనేది ఉంటది కానీ అది పెద్దలు కూడా అంగీకరించాలి. పెద్దల సమక్షంలో జరగాలి అన్నట్టు ఉంటది. పెళ్ళి ప్రేమ వివాహాలు కూడా చేసుకోవచ్చు. కాకపోతే అంగీకరించాలి. పెద్దలు ఇప్పుడు మన హిందువుల హిందువులలో కూడా ప్రేమిత్తరు తల్లిదండ్రులు
తల్లితండ్రిలు ఇబ్బంది ఎంత మంది చావాలి ఊమ్ చెప్పలా కొంచెం సిగ్నల్ ప్రాబ్లం వల్ల విన పర్లే మళ్ళ ఒకసారి చెప్తారా?
అయితే ప్రేమ వివాహాలనే అది ప్రతి మతము ప్రతి దానీలో చేసుకుంట్రు. కాకపోతే పెద్దలు ఒకవేళ అంగీకరిస్తే ఓకే పెద్దలు అంగీకరించకపోతే అవి అనర్థాలు జరుగుతాయి.
అంటే ఇప్పుడు చాలా వరకు ఎట్లా అంటే మీ దాంట్లో కొంచెం రేరుగుంటారు. మా దాంట్లో రేరుగుంటారు కదా పోనే కిష్ టెల్ల రేర్గు ఉంటారు కదా అని స్మాల్ కొంచ్చం చిన్న డౌట్ ఉండే అంటే అంటే మీరు ప్రజెంట్ ఏట్ ఎట్ల అంటే మీ దాంట్లో ముస్లిమ్స్ లల్ల అందరి ప్రేమ ఒకటే అంతరు అందరూ ఒకటే కాపోతే అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటారు. కదా అని అంటే ఇప్పుడు మీ దాంట్లో ఎట్లా అంటే ఆ అంటే మీ దాంట్లా అంటే కొంతమంది ఒప్పుకుంటారు. కొంతమంది ఒప్పుకోరు ఎట్లాంటే మా దాన్